బాగున్నారా అండి
లేదండి అది అయితే నేను మాట్లాడుతా హలో చెప్పండి ఎవరు
బాగున్నారండి
బాగున్నామండి మీరెవరండి మీరెవరండి ఏయ్ మాట్లాడు
ఏం చేస్తున్నారండి
ఏం లేదు ఖాళీ
అవునా తిన్నారా అండి
నువ్వు కూడా మాట్లాడతావా లేదండి ఇంకా వెయిటింగ్ తినడం కోసం తిన్లేద అండి
పొద్దున్నుంచి ఎందుకు తినలేదండి
ఆకలి కాలేదు తిన్లే
ఉ అయ్యో షట్ ఆకలి కాలే ఇప్పుడు ఏం తింటలేను మరి
ఎడుస్కుదాం పెయటింగ్ మే ఇప్పుడు
అవునా ఏ పొద్దు మీరు స్టడీయా లేకపోతే మ్యారీడా అండి
మీకు ఎలాంటోళ్లు కావాలి చెప్పండి
నేను మీరేంటని అడిగినా నాకేవళ కావాలి అని అడగాలి
స్టడీ ప్లస్ మ్యారిడ్ రెండు
మీరు తోపండి
థ్యాంక్ యూ అండి
స్టడీ ప్లస్ అంటే మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాక నాకు చదువుకున్నాక చేసుకోవచ్చుగా
టిఫిన్ చేసుకున్నా
అవునా మీ హస్బెండ్ ఏం చేస్తారండి
ఇగ
ఇప్పుడే కదండి మ్యారిడ్ ప్లస్ స్టడీ అని
ఓ న్యూడిల్ షాపా లెక్క అని మీరు బొజడి పైసలు వస్తాయి మీకు
హలో
హలో చెప్పండి న్యూడిల్ షాప్ అండీ మీది
హలో ఏం లేదండి
తిన్నారా రండి
నీకు పెళ్లైయిందా
లేదండి నాకు పెళ్లి కాలే
ఇంకేంటండి విషే విశేషాలు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా మీకు
ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే అండి కని బ్రేకప్ అయిపోతుండే అయిపోయింది
అవునా సో శాడ్ అండి ఇంకెవరి ననా ట్రై చేయకపోయారా ఇంకెవరి ననా గోక కపోయారా
హలో
హలో స్న్యాప్ పెట్టు ఇంకెవరినైను గోకకి పోయారా
గోకెదమండి ఒకళ్లని గోకితేనె కాని పడట్లేడు
హలో
ఆ చెప్పండి
ఏం చెప్పాలండి చెప్పండి అంటున్నారా
ఏదో ఒకటి చెప్పండి
మీరు తిన్నారా అండి
తన్న మండి
ఏంకర్రీ అండి
పప్పు
అంతే కదా అండి
హ హ హ హ అంతే అండి
మీరు స్టడీ ఏంటి అండి మీది
బీ-టెక్ అండి
అవున ఏ ఇయర్ ఇప్పుడు
ఎందుకండి
ఆ నేను కూడా బీటెక్ ఏ ఏ ఇయర్ అని తెలుసుకున్నాను
ఉ
నేను కూడా బీటెక్ ఏ అండి మీరే ఇయర్ తెలుసు కుందామని అయ్యో నేను కూడా బీటెక్ ఏ అండి మీరే ఇయర్ తెలుసుకుందామని
నేన్ ఫస్ట్ ఇయర్ అండి నేన్ నేనింత పెద్దగున్న అని మీకు ఎట్ల తెల్సండి
అంటే మీ వాయిస్ ఇస్తే..
వ వాయిస్ ఇస్తే వాయిస్ ఇస్తే నేను ఎంత పెద్దగున్ననో మీకు తెలుతద్దా అండి
ఆ అవునండి బాయ్స్ లో మీరు చానా కొంచెం పెద్ద పెద్దగుంటరని అర్థమైతుంది
అవున అండి
మహ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఏ బ్రాంచ్ అండి మీరు
టి య్యండి
వావ్ మీకు కోడింగ్ వచ్చా అండి
ఫస్ట్ ఇయర్ కే కోడింగ్ వస్తదా అండి ఫైనల్ ఇయర్ ఒళ్ళకే రాట్లే మా కాలేజ్ ల
అయ్యో షెట్ డ్యమేజ్ మీకు కొంచెం అంటే కొంచెం కోడింగ్ మీద నాలెడ్జ్ కొంచెం గూడా లేదా లెదండి
లేదండి తెచ్చుకోవాలి అండి ఫైనల్ ఇయర్ కల్లా
ఉ హూ సెమ్ అయిపోయింద అండి ఫస్ట్ ఇయర్
ఆ అయిపోయిందండి
ఏంటి ఆల్ క్లియర్ ఆ
లేవండి ఆగినయండి మాయి
ఓ షెట్ ఏం గాదు లెండి
ఉమ్ ఓకే అండి మేర కాల్ దిజియే
ఇంకేం చెప్పాలని చెప్పండి అంటున్నరు
ఆ బీటెక్ ఓకే నా అండి నేను బీటెక్ ఉ సగంల ఆపేసా
హలో
హలో చెప్పండి.
ఏంది కథ మరి ఎందుకు ఫోన్ చేసిల్లు అసలు మీరు
ఊరికే టైమ్ పాస్ బోరింగ్
టైం పాస్ కి మేమే ఉన్నమా
ఇటని పోతున్నా
ఎవరితో మాట్లాడతాల్లండి నాతో మాట్లాడండి మీరు
మీతోటే మాట్లాడుతున్నాండీ చెప్పండి హలో!
హలో! హలో ఆ ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు ఇన బడుతుందా ఎందుకు ఫోన్ చేసిలు అసలు మీరు ఎందుకు ఫోన్ చేసిలు
పాస్
మేం టైం పాసా మీ నెంబర్ ఇప్పుడు మేము ఇచ్చినాం అనుకో
ఇయ్యండి నేను ఒక జాబ్ పర్పస్ లో ఫోన్ చేసిన అని చెప్తా
అవునా టైం పాస్కి మేమే దొరికినా వేరేలా తీసుకోండి
నెంబర్ ఇవ్వండి వేరే వాళ్ళది మే ఫ్రెండ్స్ ఉన్నారు గా మీరు బీటెకే గా వాళ్ళ నెంబర్లు ఇవ్వండి
అంత కరువులో ఉన్నావ ఛీ ఎం ఎంత రోజకి ఎంత
రోజుకి రోజుకి రోజుకి రోజుకి మీరు ఆఫీస్ వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తారో తెలవదండి
ఎంతేసుకుండు అడగలె వాళ్ళని
ఎంత తీసుకోనండి గాలా మాట్లాడతా రండి అది మీరు ఈచ్
ఇప్పుడు మీరే కాండి నాకు అమ్మలకేన్నారు.
నేను యాపిల్ జాబ్ కోసం మాట్లాడినికి అట్లా అడిగిన
అవునా
ఉందండీ
మీ వాయిస్ స్వీట్గుందాండి
నైస్ జోక్ అండి
రియల్గా అండి మీరంత స్వీట్గా మాట్లాడగండి ఇక్కడ నేను కరిగిపోతా
వామ్మో మీరు అట్లా మాట్లాడుతే నేను పేలిపోయేలా ఉన్నానండి
అయ్యో చెప్పండి ఇంకేంటి సంగతులు
తిన్నారాండి
లేదండి మీరు తినరా అండి
తిన్నమండి
ఇంకేంటండి
చెప్పండి మీరే బిటెక్ తర్వాత ఏం చేద్దాం బీటెక్ తర్వాత ఏం దేద్దాం అనుకుంటున్నారు
నిన్ను పెళ్ళి చేసుకుందం అనుకుంటన్న
ఉషట్ మీరే అమ్మాయి మేము అమ్మాయి ఇద్దర ఇద్దరం పెళ్లి
నీకు ఒకే అన్నావు కథ చేసుకుందాం ఏదో ఒకటి
సరేలేండి పెంచుకుంట మిమ్మల్ని
నేనే మిమల్ని పెంచుకుంట మీరు నన్ను పెంచుకోండి ఉమ్ నీకు రడి మా ఫ్రెండ్కి ఇస్తానండి మాట్లాడతది అంట మీతో హాలో చెప్పండి
మీరు ఒక్కరు మాట్లాడాలండి వంద మందికి ఇస్తారుండండి మీరు వాళ్ళు వాళ్ళు మీరు
మీతో మాట్లాడి మాట్లాడి గొంతు నొప్పి వస్తుందండి
ఓ మై గడ్ ఫైవ్ మినిట్స్ కే
ఫైవ్ మినిట్స్ కే ఫైవ్ మినిట్స్ కూడా ఫిఫ్టీ మినిట్స్ లా అనిపిస్త ఆ లేరండి
ఓ షట్ అందుకే మీకు గొంతు నోపిలేస్తుంది ఫైవ్ మినిట్స్ మాట్లా మాట్లాడ గానే
మీకు లేరా మీకు నొప్పి రాట్లేదు పది నిమిషాలు మాట్లాడినా
బాయ్ ఫ్రెండ్ లాంటి ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళతో మాట్లాడుతా ఉంటా తెలార్లు
లేదేదంటె అదే పనా అండి మీ
ఆ
ఆపరా అండి ఇగ అన్న మీరావన్నీ
ఆపేశాం అండి తెల్ తెల్లారాగా ఆపేశాం
మీరు ఎప్పుడు పడుకున్న రండి మరే
మార్నింగ్ ఫైవ్ కి ఫైవ్ ఫైవ్ కి పడుకొని నే ఎయిట్ కి లేస్తం
త్రీ అవర్స్ సరిపోద్దా
సరిపోద్దండి కాలేజీ లా మొత్తం పడుకోవడంమే
మీకు టాపర్ కదాండి క్లాసులు వినరా
నేను టాపర్ మీకు చెప్పాన అని
మీ వాయిస్ ఏంటంటే తెలుస్తుందండి
చదవునులు కూడా తెలుస్తరా అండి మీకు మీరేమన్నా జోత జాతకలు చెప్తారా
ఆ మీలాగే వాయిస్ బట్టి మీరెంత హై ఎంత పెద్ద ఏజ్ అయి జేప్ చెప్తున్నారు అట్లా నేను గూడా టాపర్ కాదా అని చెప్తున్నా అవునండి థ్యాంక్యూ సో మచ్
సరేలేండి బాయ్
బాయ్